హలో
హాలో అక్క
బావున్నవార
ఆ బాగున్న అక్క బాగున్నావా
బాగున్నా ఏం చేస్తున్నావు
ఏమ్ లే కాలినే ఉన్న టీవీ చూస్తన్న
అవునా హాస్టల్ కి ఎప్పుడు పోతున్నావు
ఎల్లుండి
ఫిక్సా
ఫిక్స్ ఇగ రేపు అయిన తెలువదు ఇగ ఎల్లుండి తెలువదు
అమ్మ వాళ్ళింట్ల అందరూ మంచిగా ఉన్నారండి
మంచిగనే ఉన్నరు తిన్నారా
తిన్నాను రా నువ్వు తిన్
ఎంచెత్తర్లు పిల్లలు
హింసిస్తల్లు నన్ను
దాన్ని టార్చర్ అనాలి
హా ఏం చేద్దాం కొంచెం తెలుగులో చెప్తే ఫీల్ బాగుంటుందని
తెలుగులో చెప్పే దానికన్నా ఇంగ్లీష్ చెప్తే ఆ వేరే ఫీర్ ఉంటది
ఏదో ఒకటి అనుభవించాలని అలా చెప్పా
హోమ్ వర్క్ చెత్తాలా
ఆ
హోమ్ వర్క్
చేస్తు ఉన్నారు నిన్ననే కంప్లీట్ చేసుకున్నారు ఇవాళ ఆడొచ్చని
అబ్బా
ఉండొచ్చు జగ్రత్త
ఏం అదుతర్రూ
అదేం దైదే పావులు ఉన్నాయి గా వాళ్ళాయి
ఆ
వాన్ని తీసుకొచ్చుకొని ఆడుతాళ్ళు కొన్నిసార్లు బుక్స్ పెట్టుకొని ఆడతాళ్లు కొద్దిసేపు ఉండాలి ఏమైతది
ఆ బుక్స్ చింపకూడా చూసుకో ఇగ
ఎక్కడిది ఆల్రెడీ సగం చింపిండు క్యాష్ గాడు
వొకో ఎల్ల రత్తాడట ఆయనే
ఏముంది ఆ పేపర్లు చింపుతాండు మిస్టేక్ అయ్యింది మమ్మీ ఏం చేయను అంటాండు
అబ్బా
హు హు అసలు తెలుసా కంటిన్యూస్ గా వాడికి ఉఫ్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూసోబెట్టి రాపిస్తే ఫైనల్గా ఎస్ టీ వరకు రాస్తున్నారు
ఏ బి సి డి లా అమ్మా ఇంకొక ఫైవ్ డేస్ అయితే జెడ్ దాకా వత్తది
ఆ ఇంగో ఫైనల్గా ఫస్ట్ క్లాస్ నుండి జడ్డు వరకు నేర్చుకొని ఏకైక పర్సన్ ఎవరన్న ఉన్నారంటే అది నా కొడుకే అయ్యి ఉండొచ్చు
అబ్బా అ ఆ లూ
అ ఆ లూ ఇ ఈ వరకు రాస్తున్నాడు మమ్మీ నాకు టీ వి వచ్చింది
నెలాయితట్టున్న
టిస్ కావా టిస్ కావాలి మమ్మీ అది వచ్చింది దానిది
అమ్మతోడు ఇ నెల ఇది నేర్సుకుంట ఆ నేల అయ్యి
ఆహా ఆహా అసలు తెలుసా త్రీ మంత్స్కే డి వరకు నేర్చుకున్నాడు అంటే మంత్లీ వంత్స్ మంత్లీ ఒకటి నేర్చుకుంటాడు అన్నట్టు
ఓ
ఆమ్
రోజుకి ఒకటి కాదు అది
రోజు ఒకటి నేర్చుకుంటే ఆడు సంవత్సరం అయిపోయే లోపు అ ఇగ గోరంగా ఉంటాది ఇగ
రోజు ఒకటి నేర్చకున్నాయంగా నెలకు ఒకటి ఏంటె
హమ్
ఏం చేస్తారు పక్కనే ఉన్నట్టున్నారు
లిప్సీ పాప ఉంది ఇది పెట్టీ ఇగ రాస్తుంది ఆ
పాప చదువు చెప్తుందా
నేను స్లేట్ పైన కొన్ని పెట్టించిన అవి చూసి చెప్తాంది మళ్ళీ రిటర్న్
ఓ
అక్క వాళ్ళు ఫోన్ చేస్తరా
ఎవరు ఫోన్ చేస్తలేరు
అవునా నిన్న మొన్న ఏం చేసినవారు అసలు ఫోన్ చేస్తలేవు మాట్లాడతలేవు మారిపోయినావు లేరా
మారిపోయినట మీరే బిజీగా ఉంటారు నన్ను అంటారు
నువ్వే టెన్ హౌసని అదని పనికి పోతానని ఎప్పుడు ఫోన్ చేసి నా బిజీ ఉంటాను పని పోతానని నువ్వే చెప్తునావ్ మమల్ని బిజీ అంటావు ఏంది రా
పానీ లేక ఈరోజుతో రెండో రోజు
అగ్గో జస్ట్ నిన్న ఇవ్వాల అంతే కదా
అయి రెండు రోజులు ఆహా నిన్న మొన్న ఇయ్యాల మూడు రోజులు ఈ రోజు
ఆ జస్ట్ మూడే రోజులు కదా
కోరుకో ఎన్ని రోజులు అయింది మరి కాల్స్ మాట్లాదినావ్
నేను నీతో మాట్లాడి దగ్గ దగ్గర వన్ వీక్ అయింది అనుకుంటా
వన్ వీక్ ఏడ
ఏం చేస్తున్నావు
నేను ఇంటికానే ఉంటానా ఓనర్ కు ఫోన్ చేసి పైసలు పెడితే రేపు రేపు కొడతాను
ఓహో ఏమైంది స్టేషన్ నుంచి వచ్చిరా
వచ్చిరు అక్కది ఎన్నుపోస విరిగిపోయింది కొట్టిరూ కదా ఎత్తేసి
ఆహా వీళ్ళందరూ కలసి కొట్టిన అందుకా
ఆ
కానీ మరి వాళ్ళ మీద ఏం కేసు కాలేదా
పెట్టిరు
ఉమ్ మరి అటెంప్ట్ అటెంప్టు మర్డర్
ఏదో పెట్టనివర్ల అయితే ఏ సెక్షన్ పెట్టి ఏం పెట్టిరూ
ఇప్పుడు వాళ్ళ స్టేషన్ అంటే కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ స్టేషన్ లోనే ఉన్నారా బయటున్నారా అవునా
ఇంకెందుకైనా ఉన్నారు
గట్లట్ల ఇంటికాడుంటారా సిస్టమ్ బాలేదు మన సిస్టం అసలే బాలేదు.
ఎప్పుడు పోయతారో వాళ్ళ దేశానికి ఎప్పుడు ఏం చేస్తారో స్ సూద్ధమని అది తింటే
డబ్బులున్నోళ్ళు ఎట్లనైనా మెయింటైన్ చేస్తారు బయటకొస్తారు. పేర్ దవన్నీర్ ఇరుకోబెడతరు ఎంత తప్పున్నా డబ్బున్నోడు ఐదు నిమిషాలలో బయటకోస్తాడు.
వీల్లిద్దరు డబ్బు కల్లోళ్ళే ఇప్పుడేం చేస్తా
ఉమ్ అంటే ఈ ఈ బావ కంటే ఎక్కువ వాళ్ళకే ఎక్కువుంటాయి కదా డబ్బులు బాబాయ్ వాళ్ళకి. అసలు బావ వాళ్ళకే ఎక్కువుంటాయి కదా
వీళ్ళకే ఎక్కువుంటాయి ఒక టెన్టయితే ఇరవై వేలు
అవునులే ఎవడో వస్తా
ఆ టెంట్ హౌస్ మొత్తం అమ్ముకుంటే యాభై ర యాభై లక్షలు థాకుద్దీ
అయ్యో అట్లయితే వాళ్ళకి ల్యాండ్ బానే ఉన్నది తెలుసా వర్షం పడతుంది పో లోపల రాసుకోపో నడు వర్షం పడతాంది ఆ చిన్న చిన్న డ్రాప్స్ పడతన్నాయ్
ఇటు సైడ్ డ్రాప్స్ కూడా అయిపోయినయ్
అదేంద్రా నువ్వేదో అమెరికాలో నేనేదో ఆస్ట్రేలియాలో ఉన్నట్టుంది.
మోనాకనకుండా పోతే ఇటు సైడ్ వానే లేదు అటు సైడ్ మొత్తం వానే.
కావునా అసలు తెలుసారా మార్నింగ్ అయితే ఆ ఓది కొత్త కాలనీను పాత కాలని అసలు మా పాత కాలనీనే బొడ్రై సైడ్ అటు వాళ్ళ ఇంట్లోళ్లకు వర్షాలు లేవు ఇటు సైడ్ ఇల్లలకు పోవు వర్షాలు న్నాయి తెలుసా బొడ్రా ఎంత దూరం ఉన్నది
ఎంత దూరమా అంటే ఇరవై మీటర్లనుకోవాలి
గంత తేడాలనే వాళ్ళకు వర్షం మాకు వర్షం హైలైట్ జో
ఇది గోరా అటు గంటకుండా కెల్ అటన్త వాన పడ్డది ఇటు కెళ్ళి పడలే
ఓ దేవుడా
ఇటికెళ్ళి జల్ల జల్ల పడ్డదిగా రాత్రి నిన్న నిన్న మొన్న
అవునా
జర జరల తని పోతాంది ఈ వానలకి భయపడి ఎవళ్ళు పతికిన్నలు పెట్టపోతలేరు.
ఉమ్ పతికిింజాలు పోయి పతికిింజాలు పెట్ట పోయపోయినారా
నే నాకెడ పెట్టొచ్చా అని అది వంకరైనందనుకో వాళ్ళ సొక్క తిటి తిరిగా.
అమ్మ పోతుందా గింజలు పెట్టడానికి పోతుందా నాట్లేయడానికి పోతందా
ఏమో గింజలు పెట్ట మూడు రోజులు బంద్ చేేసిరు వాళ్ళ కూడా వానలు గట్టిగా పడతన్నియనుకోని.
కలుక్
తీర ఇయ్యాల జూస్తే ఆ మూ రోజులు కూర్చొ వతానే తొమ్మిది గంటల దాకా పోతనే ఉన్నాయి.
సరే నేను కూడా వచ్చి గింజలు పెడతానికి రానా రా ఇంటికి
ఇప్పుడు నాడే పోయింది
అయ్యో భగవంతుడ నేనోద్దాం అనుకున్న టైంకే పో
ఇదోకటే మళ్ళా గింజలు పెట్టనికి పోతర
నాకు కూడా అసలు ఇంటికాడ ఉండ బుద్ధి కాట్లదురా ఇగ పనికన్నా పోదాం అనుకుంటన్నా, ఈ సదువుకున్నదాని నువ్వు ఏం పని చేత్తవు అంటార్రు, సదువుకున్నోళ్ళకు సక్కనంగా డ్యూటీలే లేవు. ఏది అప్లై చేశినా ఏదో ఒక వొంక బెడతాల్లు.
ఇంకడ ఇప్పుడు ఇంకో బెనిఫిట్ ఉంది.
ఏంటిదో?
ఇప్పడికి గడ్డి మొలిస్తే మళ్ళా పత్తి కలుత్తానికి స్టార్ట్ అయిద్ది.
అవునా.
ఇందాక్లే గడ్డి మొలిచినయి అంట వానలు పడి.
ఆ అందుకే తొత్తరపడి ముందు కలుపు తీయొద్దు.
ఇప్పుడు ఏమంటే ఇగ మళ్ళా పది పదిహేను రోజులు అయినయి మళ్ళీ కలిపించినం.
ఏం లాభం చేశిన కష్టం అంతా సగం పెట్టుబడికే పోతది. ఆ పెట్టుబడికి పెట్టిన లాభం రాదు మళ్ళా. పంటలు వేశినా బాధే, ఏయకపోయినా బాధే. ఏందంటే భూమి ఉన్నది కదా పాడు చేసుకోవద్దనే
ఏదోటి చేశి వాళ్ళయితే మొత్తం అయితే ఇగ పత్తి ఇప్ గింజలు పెట్టుడు అయిపొంగనే ఏమ్మట్నే మళ్ళా పత్తి కలువ పోతనే ఉండాల.
హ్. హ్
మొత్తం ఇట్కెల్లే అయిన్
ఫస్ట్ ఫస్ట్ గింజలేనా. ఇంకా ఇంకొకటి ఏంటి ఆల్మోస్ట్ కొంతమంది గింజలు పెట్టినోళ్ళు ఆ పత్తులు కలుత్తనే ఉన్నరటా, ఇగో మా ఊర్ల కూడా నిన్న ఎవరో పత్తి కలువ పిలిశిర్రు కొంతమంది.
ఇంక ఇట్కేల్లి అంతగాలే ఒక్కొక్క మూల మూల కేఅయింది మధ్యలోకి అయితే ఇగ మొత్తం ఇగ చేత్తర్రు.
కానీ ఊర్లలల్లా అసలు అసలు పత్తులేయట్లేరురా మొత్తం వరి, వరి, వరి.
ఇటికెల్లి మొత్తం పత్తులే ఎత్తాంర్రు.
ఇప్ ఇప్పుడేస్తా అహా దుబ్బ సైడ్ ఎస్తాంల్లా ఇప్పుడేత్తాంల్లు కావచ్చు అటు సైడు బోర్లు బడవు కదా, అంత దుబ్బ ఏరియా కదా, బోర్ పడవు కాబట్టి బోర్లు ఏషినోల్లయి కూడా చానా ఫెయిల్ అయ్యినయి. అందుకనే ఆ వర్షాన్నే నమ్ము కొనే పత్తులు ఎత్తాల్లు గాని ఇగ మిగతా మన కుంట్ల సైడ్ అయితే అరే గుంట్లా. మొత్తం పొలాలే ఎవ్వలన్నా పత్తులు పెట్టినోళ్ళు ఉన్నార్రా.
అటికెల్లి లోపలికి ఉన్నది.
ఆ కొంతమందికి ఏదే అబ్బనికుంజ తట్టకెళ్ళి.
ఆ అది ఎలాగో అత్తాండు అది పంజనకుంట కాన్నే ఎందుకే.
ఆ ఆ లక్క వత్తంటా. ఏం పనమడతాండ సైడు ఇటు సైడు ఇప్పు పుచ్చం పెళ్ళి సైడు ఇల్ ఇదే ఇప్పుడు ఈన్ ఉప సర్పంచ్ ఇంటి నుంచి పోతరు చూశినవా తాండ ఆ ఆ తాండ సైడు.
బాల్సుకుంట తాండా.
ఆ తల్చుకుంట తాండ ఓ అటు సైడు ఉంటరు, అటు సైడు తీస్తరు పత్తులు మళ్ళా.
గండ్లకుంట పోయేకెళ్ళి కూడా అటు మధ్యల బానే పెడతరు.
ఊ ఈ మధ్యనే మన సైడ్ అసల్ పతులు ఎక్కువ బడతలు మా ఊర్ల నైతస్సల్ పత్తిషన్ బట్నోడే లెడ్ర
ఇప్పుడు గోరంగ ఉన్నా ఇటు పతిలు అన్ని పతిలే
ఆ పతులే పెడుతలేరు ఎవల్ ఇక్కడంతా పొలాలే ఇగ చెర్ల నీళ్ళు గుంజుకుంటారు పొలాలు పెట్టుకుంటాళ్ళు ఏమన్నా సూద్దామన్నా లేకుండా అయిపోయింది ప్లేస్
ఇప్పుడు పత్తి పెడతారు మళ్ళా తర్వాత మల్ల ఎవల్ దాలు రెండు సపరేట్ సపరేట్ కూడా పెడతారు కొంతమంది ఎకువుంటె
అవును